హలో హమాజయష ఇమాజయష భాయి సూష
సినిమా క్రికెట్ గురించి అలా ఏ మాట్లాడుకుందావా
ఆం సరే అడి మీరు ఈ మంచిడ
ఆ నేను మొన్న వరల్డ్ కప్ చూసాను మీకు ఎక్కువ అంటే ఏటీ వంట ఇష్టం
నాదిండియా అండి
నీకు ఇండియా అంటే నీ ఇష్టమా
మీరు ఫైనల్ మ్యాచ్ చూసారు కదా
ఆగండి ఆ ఫైనల్ మ్యాచ్ చూసామండి
చాలా మంది రూమచ్ ఏమిటంటే బ్యాడ్రస్ అచ్చురాదు అంటారు కదా పెద్దోళ్ళు
బటర్ స
హలో
చెప్పండి చెప్పండి అర్థ అవుతుంది చెప్పండి
అంటే ఆ టీము ఎక్కువ విన్నోలే కదండి ను
మా ఏది మన టీమా ఇండియానా
ఇండియా ద దన్ని ఆజిట్
ఆ అపోజిషనా
ఆ ఏంటండి
ఆ అంటే ఇంగ్లాండ్ అంటారా మీరు
టప్పు వచ్చాదొ విన్నవలే గదా
అంటే కప్పు ఒకసారి కూడా విన్ గాలే అది నిజమే కాకపోతే మనది మనకు ఉన్డాలి కదండి
కాదండి చెప్పినగాఅండి బ్యాట్రస్ స్ అచ్చురాదు అంతరదు పెద్దోళ్ళు
బ్యాటర్స్వచ్ రాదంటే
బ్లాక్ డ్రస్ అండి నల్ల డ్రస్సు
బ్లాక్ డ్రెస్సా
ఆ
అంటే అంటే ఆ బ్లాక్ డ్రెస్ అచ్చురాదనీ అది మీరు చెప్పడం నేను ఫస్ట్ టైం వింటున్నాను
అవున అండి అంటే మీమ్స్ మీమ్స్ అంతా ఫాలో అవ్వమ్
అంటే అదేం లేదు అంటే వాళ్ళకి ఇప్పటి వరకు ఒక్కసారి కూడా ఒక్క కప్పు కూడా రాలేదు
హ
కప్పు రాలేదని చెప్పేసి
బయట చాలా మంది
బయట చాలా మంది
డస్ మార్చోని వస్తే బగుండేది విన్ అయే వాళ్ళు అంటున్నారు
అదే అన్ని రూమర్స్ అండి
డెన్
అదేం లేదు ఇప్పుడు ప్రస్తుతో అంటే అంటే మాముూలుగా పోయిన సారీ ఓడియ మ్యాచ్లు వాళ్ళు వాళ్ళే గెలిచారు కదా మన పైన ఆహా కాదు అప్పుడు కూడా మనమే గెలిచాం కదా
ఉమ్ అవును
కాకపోతే దాని ముందుమే ఆళ్ళు ఫైనల్ దాకా వచ్చారన్ టే అన్ని మ్యాచ్లు గెలవబట్టే కదా
ఇప్పుడు అన్ని అడిసినా ఓవో సవేసిన ఎగ్జామ్ రాయడం మర్చిపోతారండి మీరు
ఆా అలా ఎలా మర్చిపోతం
ఇతడ ఎగ్జామ్ రాసి ఫెయిల్ అయితే
ఫెయిల్ కామ్ కదా
అచ్చా ఫెయిల్ అయితే
అరే కామంటే మళ్ళీ ఫెయిల్ మనం ఇగ్జ్ ప్రిపేర్ అయ్ అంత అన్ని స్టెప్పులు ప్రిపేర్ అయ్ లాస్ట్ స్టెప్ ఎట్టా ఫెయిల్ అయ్తావు నువ్వు ఎప్పుడైనా అయ్యావా అలా చెప్పు
కాదండి ఇప్పుడు మ్యా చ్ కూడా అంతే కదండి ఇప్పుడు అంత ప్రిపేర్ అంత ప్రిపేర్ అయిలు పిచ్చి ఫెయిల్ అయి కదండీ
ఫెయిల్ కావడానికి కారణాలు కూడా ఉంటాయి అంటే ఫస్ట్ వాళ్ళ ఓపెనర్స్ బాగా పర్ఫార్మ్ చేయలేదు
ఓపెనంట్స్ పా
ఓ ఓపనర్స్ ఇండియా ఎంత ఓపెనింగ్ చేసినాయి ఫస్ట్ లో కాదు మనం ఫైనల్ అన్నాం ఫైనల్ చూడు ఓపెనింగ్ మంది ఎలా అవుతుంది పవర్ ప్లే లో
హ్మ్ అది పేసరా పేసిల్ మా చరు
పోసిషన్ మాడ్ చ్చర్ బ్యాటింగ్ ఆడ్రన్ని
హ్మ్
హ్మ్ మొన్న జరిగిన టీమ్ లో నీకు బాగా నచ్చిన ప్లేయర్ ఎవరు
మాదండి ఇది సంజుశాంసన్ అండి
ఎ ఎందుకని అలా చెప్ప
అరవై ఏడు రన్స్ తోటి ఏడు ఎనభై ఏడు అండి ఎనభై ఏడు అవునండి
ఆ అంటే టర్న్ అఫ్ ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్ ఇకూడా అతనికె ఇచ్చారు కదా
పోతే
ఆల్ ఓవర్ మొత్తం టోర్నమెంట్లలా ఎక్కువ రన్స్ అతను కేవలం మూడే మూడుగా ద ఆడింది
మోడు మ్యాచ్ లో
ఆ మూడే మూడు ఇన్నింగ్స్ ఆడాడు వన్ మ్యాన్ షోలోగా ఆడాడదాన్ని అదే నేను చెప్పేది
హ్మ్
అతను లాగా ఎవ్వరు ఆడలే అభిషిక్ శర్మ ఎంత స్ట్రగల్యడు తెల్సా మీకు
తెలుసు అండి
హ్మ్ మీరు ఐపీఎల్ చూడరా
చూతామండి
ఏ ఏటిఎం సపోర్ట్ చేస్తారు మీరు
చెన్నై చూపకింగ్స్ అండి
అంటే మీకు ఆర్సిబి అలా ఎస్ఆర్ హెచ్ అప్పుడు హార్ట్ బ్రేక్స్ అలా ఏం కావా
అవవండి
ఓసారిన్న అవి వింటది అనుకుంటా
అయిందండి
ఆ ఎందుకోసం అలా
ఆసవి ఎసేజ మ్యాచ్ చ రా అతే నేను నా పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటంటే ఇప్పుడు రెండు టీమ్స్ ఉన్నాయి రెండు టీమ్స్ ఒక టీమ్ సపోర్ట్ చేస్తాను అంతే ఈ టైమల్ పిచ్చా అలా ఉండదండి
మరా తని సపటీ
పోరాటి స అంత ఒకసారి పెడితే మీరు మీరు మొత్తం టీమ్స్కోాలాలండి ఇపుళ ఎన్న ఉన్నాయి ఆ మ్స్తుది నేను రెండు ఏ బాగుంటందో
అంటే ఇప్పుడు రెండు టీములకు మ్యాచ్ రెండు టీంలకు మ్యాచ్ జరుగుతున్నప్పుడు అరు నట్లో ఒకటిదాని చూజ చేసుకుంటారా
అవునండి
పప్పుడు ఇ అర్థ బ గరజ
ఆ
చెన్నైకి ఆర్సిీపీకి జరుగుతుంది మ్యాచ్
చెన్నై అండి
దన్ కని
ఎందు అంటే మా నా చాలా ఇచ్చపోయిన దండ ఉంది కాబట్టి
ఇ కొంతమంది ప్లేయర్స్ పేరు చెప్పండి
ఆ అదే ధోని అండి చాలా బేస్ చలపైయ్యా చనిపోయాడండి తెరజ చాలా మంది ఎల్లిపోతే ఇంత బాదేత్తంది కానీ ఇంపువెంట్ కోసం సిఎస్ఏ టైజె తుండి
ఆ
అందు పిఎస్సి కొత్త పిఎస్సి తీచకో ఛాన్స్ ఇచ్చారు
హూ
దాని మీద అభిప్రాయం బావుంది
ఇప్పుడు వచ్చిన సంజు శాంసన్ సిఎస్కెళ్ కీ వచ్చాడంట కదండి
అ అండి
ఈసారి కప్పెవరు కొడతారు అనుకోంటున్నవ్ న
ఈ సారి మొత్తం కప్పు వచ్చేసి ఇంత పప్పామెన్స్ ఎంత చూడలేదనండి
మీరు ప్రడెక్ట్ చేయొచ్చు కదా
వచ్చారి పాప్పా మెంచ్ కూడా మనం చూడాలండి
ఆహా అదంతరో
అ
నేనంటాను సీయస్ కే కొట్టిద్ధి అనుకుంటున్నా
ఎందుకండి
ఎందుకంటే ఎంగ్ టీం బ్యాటింగ్ ఆట ట బాగుంది బౌలింగ్ ఆట బనే ఉంది
హ
ఉమ్ ఇంకా ఆ మీరు టెస్ట్ మ్యాచ్ చూడరా టెస్ట్ క్రికెట్
టెస్ట్ చూడనండి అంత
ఎందుకని ఎక్కువ బా అంటే టెస్ట్ అంటే బోరింగ్ అనా
అవునండి
టెస్టింగ్ బోరింగ్గనే ఉంటది బ్రో తరవాత నే బాగాడతారు
ఏంటండి
టెస్ట్ మ్యాచ్ కూడా చూడాలి ఒక క్రికెట్ లవర్ అన్నప్పుడు అన్ని మ్యాచెస్ చూస్తుండాలి
ఓకే మీరూ చూతార అండి
ఆ చూస్తాం
ఇప్పుడు మొన్న మొన్న ఫైనాల్ ఎగ్జామ్స్ టైమ్ వచ్చయనుకుంటా
ఆ చూసాను కదా ఆ రోజు ఎగ్జామ్ టైంకి కరెక్ట్ గా నైట్ ఆ మ్యాచ్ స్టార్ట్ అయినప్పటి నుంచి చూసాం మ్యాచ్ అయిపోయినంక కూడా మళ్ళీ చదువుకున్నాం
ఓకే
ఎవరికీ లేదండి సారి కనుక్కోండి ఎవరినైనా అలానే చేస్తారు ఎవడైనా స్టూడెంట్ అను మరీ మీరేం చేసారు అప్పట్లో
ఇప్పుడు అర్ సి బి ద్వారా పర్ఫార్మెన్స్ యూత్ ప్లేయర్స్ అన్న కదా
ఆ సరే ఆర్షిబి లో ఉన్న ఒక ఐదుగురు ప్లేయర్స్ పేర్లు చెప్పగలుగుతారు మీరు చేతన అయితే
కదండి యూత్ ప్లేయర్స్ అన్న కదా
యూత్ ప్లేయర్స్ ఉన్నారూ అంటున్నారు కదా దా ఒక ఫైవ్ మెంబెర్స్ వి పేర్లు చెప్పండి మాముూలుగా ప్లేయర్స్
చెప్పినానండి మొత్తం ఎందుకు అర్ సి బి ఓ యూత్ ప్లేయర్స్ చాలా మంది ఉన్నారు త
ఆ ఒక్కసారి కొట్టింది అది అది కూడా కొత్త కొత్త పోయి పంజాబ్ గెలవాల్సింది కాకపోతే మిస్ ఫీల్డ్ జరగబట్టి అప్పుడు పోయింది అది అది నాకు బాగా గుర్తు
అవునండి
ఆ మెస్పిల్లు తరగడం వల్ల మిస్పిల్లు చేశారు వాళ్ళు
హ
దాని వల్లే బో అప్పటిలో
హ
లేకుంటే బాగుండదు అనుకుంటున్నాన
అంటే బ్యాచిలర్ చాలా మంది అంటే చూస్తారు కదా ఇబ్బే హలో
ఆ అవునండి థ్యాంక్ యూ
యూ ఓకే
రెడీ గా ఉండండి
బాయ్ అండి